అత్తన్నా ఏం చెయట్లా బట్టలు మత స్తు నా మజా అందిస్ని
ఊహు
ఉ ఊహు చీర ఫోటో పెట్టలేదు
చిర ఏలేదు ఏదో ఊర్కయ ఏదో తాపుక్పాసం జత ఉదర లేదు సింగనాథ అ లేదు కింద కిందమ్ మై చీర పెట్టిందని చెప్పా చూడు ఏర కూతుకుంటన్నాను
ఓకే ఓకే
ఆ జాకెట్ బయట ఇస్తా ఏమన్నా రైట్ వర్క్ చేంచి అమ్మ ఇచిన చిర
ఆహా ఒకే మిషన్ ఇది మిషన్ ఎంబ్రైడడ్ర్ చెప్పపి చెతకు కూరట్లో వచ్చేస్త దానికిచ్చాలే
చాలు థ్యాంక్య
అంతే ఐదు వందలు లోపే వచ్చేసింది మంచి వర్క్ నాలుగు వందలు మిస్సింబోర్దరి ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి చూడు ఆఫర్లు పెట్టున్నా మేము ఇంత చేస్తాం అంత చేస్తా మిస్ ఎంబ్రోడరీ అని కొట్టు ఇస్టాగ్రామ్ లో ఆఫర్లు వస్తాయి ఆహా అవసరలే ఇన్స్టగ్రామ్ లో మిష ఎబ్రయిడీ రీల్స్ అ కొటు మిషన్ ఎంబ్రాడీ షప్స్ అ కొ తే ఇప్పుడు తెనలోని అందరు సగం మంది మీ ఊళ్ళందరూ సగం మంది పె బిజినె ఉంట ఉమ్దాంట్లో చెక్ చేయి ఆఫర్లు మేము ఇదే చేస్తాం అంత చేస్తాం అడ్రస్ చూసుకుని వెళ్ళిపోవచ్చు నేను అట్లానే అప్పుడు నాలుగు వందలు కుట్టిచ్చావు దానికి ఇన్స్టాగ్రామ్ లో చూసి కే మీ వాళ్ళు ఎవరు ఫోన్ చేయాల మీ ఊరుళ్ళు మీ పక్కన ఊరుోళ్ళు నేను చేసాను ఒకళకి చేస్తే అక్కడే ఉన్నారంట పసుపు కొట్టి
ఆహా
ఆ ఇంకొకరికి చేస్తే అయిపోయింది అప్పుడు అంతా చెప్పి పంపించాము ఏ రసా చేయకని రచ్చరచ్చ చేసిందంటే ఇంకోకామి ఫంక్షన్ లో అదే
ఉ
సంగతే అమె జతుంది ఫోన్ లో ఇప్పు అనవసరంగా పంపించాం మా ఇయన్ని పంపించు తకుండా ఉన్నా పోయే తిరుపతి అయన్ని ఇ మా ఊరు అయిన్ని
ఆ టయన ముంద చేసింది అంటారుచ్చా
ఆ ఆయన్నే స్టేజ్ మీద కూర్చోబెట్టారంట తాంబూలానికి ఫస్ట్
ఆ
కూర్చోబెడితే ఆ వేరే వేరే ఉంది కదా ఆమెకి ఆమెకి మేనత్కా ఉందిలే
ఆ
ఆమె ఏం చేసింది ఫస్ట్ చిన్న వాళ్ళ ఆయనకి అదే ఆ హైదరాబాద్ ఇప్పించి మాయని లేపి పక్కన పెట్టి మిగిలిన వాళ్ళకి విచ్చిన్నంట
ఆ
మా ఊరుయన లేదు దానికి ఇంకా పెద్ద కోపం వచ్చి ఇంకా అడిగిందంట అరిసిందంట కంకి పడ అవును అలా మేనత నరిసిందంట ఆమె చెప్పింది ఇప్పుడు ఫోన్ చేస్తా తరగంట సేపు న
ఉమ్
ఎట్లా చేశారు మన్న ఏం చేద్దాం అనుకుంటున్నారో అది ఇది అ దాంట్లో అవును అ అనవసరంగా పంపించాను నాకు
మళ్ళీ ఏది ఇస్తొస్తారుగా అనీ
ఆ
లేపోతే హ ఎవరు లేది
ఊరు లేదే
అమ్ అక్కడ చూసాడు కదా అక్కడ చూసాడు కదా ఇక్కడ ఫంక్షన్ లో మా ఊలో ఏది ఇసుొస్తాడు ఎవరు లేకపోతాయని లేకపోతే ఏముంది అసలు కుదరదు అని చెప్పి అే పోయది
ఉమ్ హ
అక్కడే ఉన్నారంట ఇద్దరు
ఎవరిద్దరు ఆహా లేదు లేదు అమ్మ కూతురులు పెద్ద వ వచ్చేసింది ఇంటికి పసుపు కొట్టగానే ఐదింటికి ఇంటికి వచ్చేసిందండి పెద్ద కానీ ఏ చిన్నమే అక్కడే ఉందండి నేను ఫోన్ చేసినప్పుడు
ఉహు
అక్కడే ఉన్నా నేను అంది
ఉహు ఎందుకు గోడవ అయిందనా చ్చేసిందా తొందర
ఏమో మరి పసుపు కొట్టంగానే వచ్చేసాను నేను ఇంకా ఏమి అడగల కానీ సన
అ
అదే అన్న అప్పుడు అంతదిగా చెప్పాం కదా అసలే ఏం పట్టించుకోవద్దని మళ్ళీ ఎందుకు కదిలిచ్చావంటే అసలు స్టేజ్ ఎక్కించుకుండా ఉంటే నే అడిగేదాన్ని కాదు స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆపి మళ్ళా పక్కన వాళ్ళకి ఇప్పించేదిని నేను ఎందుకు ఊరుకుంటాను అదే నాకు రావాల్సిిన తాంబూలం ఆయళకి ఇవ్వాలి కదా
ఉ
అడగకుండా ఎట్లా నేను ఉండాలేను అడగకుండా దే ఇంకా వేరే వాళ్ళ వాళ్ళ మేనమామ ఎవరో ఉన్నాడు ఇంకొక ఆయన ఆ పక్కనే ఉన్ మీ ఊరి పక్కనే వాళ్ళు ఇంకొకళ్ళు కొండక అదే ఆ కొండకావర కోట దగ్గరలో ఇంకొకళ్ళు ఉంటారు
ఉ ఊ వాళ్ళందరూ వచ్చారంట
చ్చరంట
సిగ్గులేని వోళ్ళు వాళ్ళ పిలవరు కానీ ఈడు పిలి అందరిని
అదే మరి
హు
ఈళ్ళని బిలుస్తారుగా ఈళ్ళని బిలవరు గాని ఆళ్ళని పిలుత్తరు కాబట్టి అళ్ళ అళ్ళు వచ్చరు
ఉహు మనం దేనికో పిలవలేదు అంటగా ఇలు అవ్వని సన్మానానికో దేనికో ఆహా అంతకు ముందు రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు ఎస్
పిలిసే ఉంటరు ఆ ఊరొళ్ళని పిలిసే ఉంటరు వాళ్ళు పిలవకుండా ఉండరు వాళ్ళు వాళ్ళకళ్ డిలీంగ్స్ ఐపాయ్ ఆ వాళ్ళందరూ ఆ మీరు చెప్పిందే కరెక్ట్ అన్నారన్ తాళ్లు
హు హు
ఎందుకు తప్ప మాట్లాడతా నందీ ఇన్ ఈ మధ్యలో ఈ చిన్న ఉంది తిడుతాంది అదే అదే అదే జీ నేను ఎందుకు గొడవ అది ఇది అని ఆపింది నన్ను అసలు దాన్ని ఎట్ట తిట్టాలి అం అంటే నాకు ఒళ్ళు మండి నన్న గొడవ పడినప్పుడు గొడవపడి కు అని చెప్తారు ఎవరన్నా. ఆ ప్లేసులో నేను ఉన్న ఆపుతాను. ఎందుకు గొడవ అని ఇంకా అట్లే ఆపుతారు దాన్ అబ్బో ఇదంతా సరే మధ్యలో తిడతావ నరిసావాళ్ళు మండుదా నాకు ఇ గురుగురుమా పడింది అంటే అప్పుడు ఇంకా గమ్మున ఊరుకుంది సైలెంట్ గా మ్మ్ వాళ్ళ మేనత్తనే ఓ అని తిడతాంది. అదే చేసిదంట అది ఇది అని ఇందాక ఆమెతోనే మాట్లాడింద నను చేసినప్పుడు తీయకపోతే ఆమెకి చేసాను పెద్ద అమికి అమ్మేతో మాట్లాడి అప్పుడు ఐదింటికే వచ్చేసిందింట. ఐదున్నరకి ఏమో చేస్తే ఐతే అప్ ప్పుడ్ కొచ్చి స్నానం చేశానంది. మ్మ్ వీళ్ళేమో భోజనం టైంకి వచ్చారం త హైదరాబాదోళ్ళు
ఓ ఊరీ పేరు
ఆ అదే ఆ ఊర్ళ ఆ పక్కోళ్లు వాళ్ళ సెల్లోళ్ళు ఏమో వాళ్ళు అంతే పన్నెండు అట్ట వచ్చారంట పోయినసారి ఆ ఆళ్లసేల్లి వచ్చింధంట అల్లసెల్లి ఆ అల్లసిల్లి అల్ల బా బావ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. పోయిన్సారి ఆల్సేల్ల వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ బావకి దగ్గర ఉండి ఇప్పీచ్చాడు తాంబూలాం ఈ సారసలు ఎవరు పట్టించుకోలేదంట ఆయన్ని మనిషి ఉన్నంత వరకే ఆది ఇది అని చెప్తా ఉంది పెద్దామె
మ్మ్ ఏ ఇంకా అలా చుట్టాలు అళ్ళ వరకు వచ్చేసారు. కదా సెకండరీ అయిపోతారప్పుడు
ఊ ఇప్పుడు ఇదేంటిది ఆల్ ఏవరబ్బా ఏదో మర్చిపోయా చెబుదామని సైనేన్ ఇంటి పాపని ఇంటికి వచ్చిద్ది
ఏమో ఫోన్ కల్వట్ లేదు మడి
ఆ
ఇంక ఆ ప్రోగ్రాంలో ఏమన్న జామర్లు పెట్టారో ఏమో లేేటే అయిద్ది దాచుకోవాలి కదా కొంచెం పో పోయిన సంవత్సరం అయితే పన్నెండు అయింది. కాలేజ్ బస్ తుంటదిలే ఒక స్టాప్ దగ్గర పేరెంట్ ఉంటేనే పంపిస్త స
ఆహా
చెప్పింది పొద్దున్న అడిగితే మ వాళ్ళు కూడా అక్కడే ఉంటావా మీ చుట్టాలు ఇట్లా ఏ లేదు బస్సు ఉంటది పన్నెండిటికి వెళ్ళిపోతా అన్నది అది
ఉ
ఇ ఆ పక్కన పల్లెటూరు మీ పక్కన పల్లెటూరు ఆమె కూడా వచ్చిందంట మామ్మా ఇంట్లో ద్ద ఉ ఆ ముందుకు ఆమె ముందు కూడా ఈ రచ్చ అంత మా ఊరు ఒళ్ళకి ఏం సరిగగా తెలుసలేదు గాని మొత్తం అంతా ఆమె ఫుల్ పిక్చర్ మొత్తం అంట ఇప్పుడు ఇంకెందుకులే కథల కథలు మాట్లాడుకుంటారు అదే అన్నా నేను ఆ తెలియాలి ఆళ్ళే సెట్ అవుతారుగా అంటా ఉంది పెద్దామ
ఏం తెల్సతాది
ఉ
త ఎప్పుడు ఏదో ఒకటి
అసలు అంత చెప్పి పంపించాం కదా ఆ రోజు ఆ అడవడం అతి ఇది అనింది అళ్ళు స్టేజ్ ఎ క్కిచ్చారంట మా అదే ఆయన్ని మా ఊరు ఆయన్ని స్టేజ్ ఎక్కించారని నేను అడిగాను స్టేజ్ ఎ ఎక్కించుకుండా ఉండుంటే అడిగేదాన్నే గాదు వాళ్ళ తమ్ముడే ఆ పెద్ద తమ్ముడే తీసుకెళ్ళలి స్టేజ్ లో కూర్చోబెట్టాడంట స్టేజ్ మీద ఫస్ట్ పెళ్ళికడుకు కొళ ఆ బావా తర్వాత ఆ ఆ పెళ్ళ కొడుకు వాళ్ళ నాన్న వాళ్ళ బావ ప్లేస్ లో మా ఊరుయిన్ని అట్లా కూర్చోబెట్టారంట అట్లా కూర్చోబెట్నప్పుడు అట్టే ఇవ్వాలి కదా తాంబూలో మధ్యలో ఆపి వీళ్ళందరికి ఇప్పించి లాస్ట్ లో ఇప్పించిద్దా అని ఏం పెద్దా కోపం వచ్చింది అలాంటప్పుడు ఎక్కించకుండా ఉండాల్సింది కిందే ఉంచాల్సింది అని
ఉ
అనుకుంటానే ఉన్నాయి ఏదో ఒక రచ్చ జరిగిద్ది అనిసి వచ్చినడు దేడా బేడా అది ప్చ్
ఊ
అ మరి
ఊ మింకా
దైపోంగానే అమ్మట కట్టేపంగానే అమట చేసస్తా అయిపోయిది
ఊ అలాగ అలాగే ఊ అయిపో వచ్చిందిలే ఒ థర్టీట్ సెకంస్ ఊ ఉంది కూరా పొద్దునేం చేసావ్ కాకరకాయ్
నెన్ నీ కోసం దెచ్చాను బొటాయ దోశ పిండి ఉంది ఇడ్లీ పిండుంది ఏదో చేసేసా అ
ఊహు మాకు కూడా రసన్ తీసుకొచ్చారు ఈళ్లు
ఆ
మాకు కూడా రసం తీసుకొచ్చారు కొను కోండి బయట కాకరకాయ ఫ్రై ఒకటే చేసు తనంటే
ఊ ఎంత రసం పాకెటు ఏ సేమ్ పించ్ ఇక్కడ కూడా అయింది తే
ఊ రసం ఒటి సాంబార్ ఒటి ఉన్నాయయ్య
సరే అయితే బాయ్
ఊ